హలో హలో
హలో
హలో
ఆ అనిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది
తిన్నారా అండి
ఆ ఇప్పుడే తిన్నాం మీరు తిన్నారా
ఆ తిన్న అండి ఆప్పుడే
ఏం కర్రీ ఈరోజు
ఈరోజు పప్పు శనగపప్పు
ఆహా
మీది
మాది మునిక్కయ పప్పు
మునక్కాయ పప్పు
మీరు తింటార శనిగా పప్పు
ఆ తింటా అండి
ఆహా చపాతి చేస్ కున్నారా లేదంటే రైసేనా
ఏ లేదు చెపతీ లేదు రైసే
ఆహా చపాతీలు చేసుకుంటారా మీరు
ఆ చేసుకుంటాం గాని ఎక్కువ తినం అండి
ఇవి జొన్న రోట్టలు కూడా తినరా
ఆ అయ్యి తింటాం జొన్న రొట్టెలు బాగుంటయి వాయి
అవును ఇప్పుడు బాగా షాపులు అయితున్నాయి బయట
అవును ఈ షాపులల్ల ఆ ఒకటి ట్వంటీ రూపీసో, ఫిఫ్టీన్ రుపీసో అండి ఒకటి.
ఆ మా దగ్గర థర్టీ రూపీస్ ఉంటది. అంటే విత్ కర్రీ ఇస్తారన్నమాట, బాగా షాప్ లైనాయి అన్ టే ఇప్పుడు బాగా, ఆ అందరికి ఇదేంటి షుగర్, బీపీ లు ఉస్త్ న్నాయి కదా. సో ఇగా అది చేస్, ఆ అది చేస్ కాన్నా గుడా, అంతే బాగా పెద్ద ప్రాసెస్ గదా, సో చేయకుండా కొనుక్కుంటున్నారు ఇన్స్టాంట్గా, ఇగా అప్పుడప్పుడు.
ఆ అవునా. మాకేయ్ గుడా అమ్ముతారండి, ట్వంటీ రూపీసో, ఫిఫ్టీన్ రూపీసో.
ఆహా.
అంటే కర్రి, గిర్రి ఏమి ఇయ్యరండి. అవునా, కర్రి గిర్రి ఏం ఇయ్యరు, ఓన్లీ చపాతీ ఇస్తారు.
ఆహా. అంటే అక్కడ తినుడు ఉండదు అన్నాట్టు, మీర్ పార్సల్ పట్టుకోపోవుడ ఓన్లీ.
ఆ ఓన్లీ ఇంటికి పర్సిల్ పట్టుకోని పోయి, ఇంటికి కాడా తినుడటా. ఇక్కడ తినుడుండదు, ఓన్లీ మనకు చపాతీ ఇస్తాడు ఎన్ని కావాలంటే అన్ని.
ఆహా మా దగ్గర ఎట్లా ఉంటది అంటే, కర్రీ ఇస్తాడు అంటే హోటల్ లెక్క, అక్కనే కూర్చొని తినచ్చు అన్నట్టు. ఇగ తీసుకోపోయేటోళ్ళు తీస్కున్ తీస్కొని పోతారు, లేదంటే తినే వాళ్ళు తింటారు.
అవునా మనకెయ్యి అట్లా ఉండదండి. ఓన్లీ చపాతి కాల్చి మనకి ఇస్తారు మాము గట్టి. ఫ్రెష్ గా, కాకపోతే అది ఇంటికాడది తినుడే ఉంటది అక్కడ, తినడానికి ప్లేస్ కూడా ఉండది, ఏం ఉండది.
ఆహా. ఇప్పుడు డిమార్ట్ లల్లా, అవును జొన్న రోట్ ట్టె మంచిదిగద్.
అదే హెల్త్కి, హండ్రెడ్ పర్సెంట్ అది బెస్ట్ . గోధుమ రొట్టె కన్నా,
ఇప్పుడు ఈ గోధుమ రొట్టె కూడా, పిండి అస్తది. ఏంటిది అది అంటే, ఆశీ ఆశీర్వాద్ అస్తది కానీ అది, అది గుడా మంచిది కాదు అంటారు ఇప్పుడు.
అవును, ఇప్పుడు దాంట్ల మైదా పిండి కూడా మిక్సింగ్ అస్తది కొన్ని జాగాలాల్ల. గోధుమ ప్లస్ మైదా రెండు మిక్స్ చేసి గుడా, డా ఇప్పుడు హోటలల్లా, మార్నింగ్ మనకి టిఫిన్లు ఇస్తరు చూడండి
ఆ పూరీలు
ఆ పూరీలు, అన్లా రెండు మిక్స్ చేసి ఇస్తారట మరి.
అవును అందుకే ఇప్పుడు అందరు గోధుమలు కొని మరీ, మళ్ళీ పట్టించుకున్టరు ఫస్ట్ పాత పద్ధతి లెక్క ఏ ప్యాకెట్స్ ఎవ్వరు కొంటలేరు.
అవును. ఇప్పుడు మనం చేసింది వేరే ఉంటది, ఇగా బయట ఎట్లా చేస్తారో తెలువదు కదండి. వాళ్ళు ఏ హోటలల్లో ఏమేం గలుపుతారో, ఏదో మన తెెలివదు కదా.
ఉమ్మ్, ఇగ జొన్న రొట్టెలు గుడా అవును బావుంటాయి. చికెన్, మటన్ తోటి తిన్నా బాగుంటాయి. లేదంటే పప్పుతోటి తిన్నా గుడా బావుంటాయి.
అవును. అసలు పాతకాలం, ఆ అయ్యే బెస్ట్. ఇప్పుడు, ఇప్పుడు మళ్ళా అదే స్టార్టింగ్స్ స్టేజ్ అస్తుంది. అందరు ఇప్పుడు రొట్టెలు, జొన్న గట్కలు స్టార్ట్ చేసిన్లు తినడం.
అవును మళ్ళా ఓల్డ్ ఈజ్ గోల్డ్ లెక్క, మళ్ళా పాతయే అందరూ పాటిస్తున్నారు.
అ ఇది హెల్త్ కూడా మంచిది జొన్నలు
అవును జొన్నలు రాగులు సజ్జలు ఇవి ఉంటాయి కదా వాటి తోటి మీరు అంబలి చేసుకుంటరా అవును మేము కూడా చేసుకుంటాం ఈ ఎండాకాలంల అన్నం తినబుద్ధి కాదు కదా సో అంబలి ఎక్కువ చేసుకుంటాం
అంబలి కారం ఉండాలి లేకుంటే రైతా ఉండాలే మామిడి పచ్చడ మస్తు మస్తుంటది అది కాంబినేషన్
మా అమమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అయితే కుండల ఇట్లా చేసి పెట్టేది ఇంకందరు తాగేటోళ్ళు ఫుల్లు
అవును అప్పట్లా మొత్తం మంచి చేసేటోల్లండి
ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది అసలు అంబలి
అవును కు కుండల్ల చేసేటోళ్ళు అప్పట్ల ఇప్పుడు గంజూలల్లా చేస్తున్న రెమోగాని
కట్టల పొయి మీద కుండలల్ల చేసి పెద్ద పెద్ద కుండలల్ల వేసి పెట్టేటోళ్ళు
అవును అప్పట్లో మంచిగా అలా సల్లవి కూడా ఉండేటియి తొందరగా సల్లగయ్యేది ఇప్పుడు గంజూలల్లా కొంచెం వేడి వేడిగనే ఉంటది
అవును గంజులా ఇట్లా వేడి వేడిగుంటే తాగబద్ది కాదు తాగరానీకి రాదు
అదే గదా పాత కాలంలో మంచిగా పెద్ద పెద్ద కుండలల్ల పెట్టి గిట్ల పైన కట్టేటోళ్ళు
అవును అవునవును పైన ఇట్లా కట్టి వేలాడదీస్తే అవును ఇట్లా ఉంటది అది మూడు లెక్క దారం తోటి ఆ అవి టె దానికి ఏం రాకుండా అట్లా పైన కట్టి ఎవరికి అందకుండా దాసి పెట్టేటోల్లు
అప్పుడు మంచిగ ఉండేది అంతా ఇప్పుడు అన్నీ షార్ట్ కట్లు వెల్లినయి ఇగ అన్నాలు అప్పుడు రైస్ కూడా అంత ఎక్కువ తినేటోళ్ళు కాదుగా
అవును రైస్ అసలు తినకపో దొరికే దొరికేది కూడా గాదు అసలు తినకపో పోయేటోల్లు అసలు ఎప్పుడో ఒకసారి ఆ ఇగ ఎవరియి అయిన ఫ్యామిలీస్ ఫంక్షన్లు అయితే తే అప్పుడే వాళ్ళకి అన్నం దొరికేది వాళ్ళ ఇంటికి పోయి తినేటోళ్ళు అప్పుడు
ఇప్పుడు వాళ్ళే గట్టిగా ఉన్నారండి ఇప్పుడు మన ఏజ్ ఉన్నోళ్ళు మొత్తం రోగాలు గీగాలు ఉన్నాయి మన తిండి మొత్తం కెమికల్స్ మందులు
అంతా ఫాస్ట్ ఫుడ్ కి అలవాటయి పోయి ఆర్డర్లు పెట్టుకొని వంటలు వండక
అవును ఇప్పుడు సిటీలల్ల మొత్తం ఇప్పుడు సిటీలల్ల మొత్తం ఇవే ఆర్డర్ బిర్యానీలు ఇది ఏదంటే అది ఆర్డర్ పెడుతు తే ఆడు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ రావడం ఇచ్చేయడం
అంటే వండేది లేదు తినేది లేదు మొత్తం ఏదంటే అది ఇగ ఆఫీస్ నుండే వస్తరు అని అది అని ఇది అని ఆర్డర్లు స్విగ్గిల జొమాటోల ఆర్డర్లు పెట్టేయడం తినడం
అవును ఆడు ఎప్పుడు పొద్దున వండుతడో గాని దాన్నే వేడి వేడి చేసుకుంటా చేసుకుంటా అప్పుడు మనకు వేడి వేడిది వచ్చింది అనుకుంటాం గాని దాన్ని వేడి చేసి పంపిండని తెలవది బాగా మందికి
మనం ఏమనుకుంటాం ఫ్రెష్దే కదా అని తింటాం ఇగ పడుకుంటాం
ఆ అది మంచిగా ఉండయి కొన్ని కొన్ని చికెన్లు మటన్లు కానీ ఏది ఇంటికాడ చేసినట్టు ఉండదండి
కానీ ఏందంటే బద్దకం గదా అందుకే అందరికి ఇగ వంట వండుకోక ఆర్డర్లు పెడతారు ఎవరిప్పుడు చేస్తారు నేను అలసిపోయినా టైం లేదు అని చెప్పేసి ఆర్డర్లు పెట్టి ఇగ అట్లా అలవాటు అయ్యింది బాగా మందికి
బాగా మందికి కదే అలవాటు రాను రాను ఇంకా బాగా బద్ధకాలం అయితాది
అవును ఇప్పుడు మనకే ఇంత ఓపిక కూడా ఉండదు ఇట్లా ఏదైనా స్టెప్స్ ఎక్కాలన్నా కూడా ఏమైనా మూసాల వాళ్ళమ ఆ లెక్క ఆ ఇప్పుడు అయితున్నాయి అసలు అన్ని రోగాలు వస్తున్నాయి చిన్న పిల్లలకి కూడా
అవును ఇక ఈ ఫుడ్ వల్లనే బాగా వస్తాన్నాయి అండి
అవును ఈ ఫుడ్ వల్లనే ఇంకా ఇక ఏదంటే ఎక్సర్సైజ్ అంటే పనులు చేయ్యాలేము ఇప్పుడు ప్రతి దానికి వాషింగ్ మిషన్లు బోలు బోలు కడిగే మిషన్ కూడా వస్తాంది అంటే ఇక్కడ పని కూడా ఇక్కడ చిన్న కట్టె కూడా ఆట తీసి ఇటు వెయ్యడం గాని ఫోన్లలోనే బిజీ అయిపోతాండు ఇటు నడిచేది లేదు ఎటు పోయ్యెది లేదు బైక్లు స్కూటీలు ఉన్నాయి
ఇప్పుడు అన్నీ ఇప్పుడు ఇంతకు ముందు షా షాపింగ్ గిపింగ్ బట్టలు పెళ్ళిల్లకంటే ఓ పది మంది పోయ్యెటొళ్ళు ఇప్పుడు మొత్త ఇప్పుడు ఏంది మొత్తం ఫోన్లలోనే ఆన్లైన్ షాపింగ్ మొత్తం ఇక
ఆన్లైన్ లోనే చేస్తున్నారు బయట పోయ్యేది లేదు ఏం లేదు
అన్ని అన్ని ఇంటి ఇంటి దగ్గరకి వస్తున్నాయా అండి మనం బయటికి వెళ్ళేది ఎట్లా ఇక మనిషికి ఎప్పుడు మంచి ఇగో వాకింగ్ గికింగ్ చేసి అటు ఇటు తిరిగితేనే ఆరోగ్యంగా ఉంటారు మనుషులు
శారీరక శ్రమ అనేది లేదు ఒక పది అడుగులు కూడా వే వేయ్యడానికి బధ్ధాకం అయిపోతుంది పది అడుగులు కూడా వెయ్యలేరు అసలు అట్లా వాళ్ళకు అట్లా అలవాటు అయిగా ఆ
ఇప్పుడు లేటెస్ట్ గా కూరగాయలు కూడా ఆన్లైన్ లో వస్తాన్నాయట కూరగాయలు కూడా
ఇట్లా లోకల్ యాప్స్ ఆ చాలా వచ్చినాయి మంచి అలా కూడా వచ్చినాయి అట్లా అయింది అనుకో దాంట్లొనే కూరగాయలు కూడా పోతలేరు దాంట్లోనే ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి వస్తున్నాయి అవి కూడా
కిందకి పోయంతా కూడా అంతా లేదన్నట్టు మనుషులకు
అవును మొత్తం ఆన్లైన్లే ఫోన్ లోనే మొత్తం నడుస్తు కరెంటు బిల్లులు గ్యాస్ బిల్లులు ఏది కట్టాలన్నా కూడా ఫోన్లోనే ఫస్ట్ ఒకప్పుడు పోయ్యి క్కూళ్ళ లో నిలుచోని కట్టెటొళ్ళం
అవును క్కూళ్ళల్లో నిల్చుని ఇప్పుడు ఏదైనా షాపింగ్ పోయినా కూడా ఒక ఐదు ఆరు షాపులు తిరిగి అది నచ్చలే ఇది నచ్చలే అది నచ్చలే అని రెండు మూడు షాపులు తిరిగేటోళ్ళు ఇప్పుడు ఫోన్లో ఏది మంచిగా ఉన్నదా దాన్ని రేటింగ్ చూసుడు కొనుక్కున్నుడు
ఇప్పుడు అట్లా అయిపోయింది ఇగ ఫస్ట్ అందరికి పంపులు ఉండేటివిగా అంటే ఎవరికి వాళ్ళలకు ఇప్పుడు ఏమని ఎవరి ఇంటికి వాళ్ళకి పంపు వత్తాయి అది కూడా లేదు ఫస్ట్ అయితే ఎక్కడనో పోయి బిందెల తోటి పోయి
అప్పుడు ఇంకా బోరింగ్లు ఉండే మంచిగా ఇట్లా హ్యాండ్ హ్యాండ్ పంప్స్ అది అక్కడ పొద్దున్న పోతే లైన్ లో బాగా మంది ఉండేటోళ్ళు అక్కడ కొంచెం టైం పాస్ అయి
గట్టి మరీ తెచ్చుకునేటోళ్ళం అందరితో మాట్లాడి
ఇప్పుడు ఇంటికొక్క నల్ల అయ్యింది ఇక అసలు ఇంటికి కెళ్ళి బయటకే వెళ్తలేరు చాలా మంది
ఇక బోర్లు వేసుకుంటారు బావిలు ఉన్నోళ్ళు కూడా తోడుతలేరు నీళ్లు అవును ఆ పదిమంది కలిసి అక్కడ నెల నెలకి ఇంత డబ్బులేసుకొని దాన్ని రిపేర్ చేయిపించడం రిపేర్ వచ్చినప్పుడు
అవును ఇప్పుడు ఇప్పుడువన్నీ ఏం లేవండి మొత్తం మొత్తం జనరేషన్ మారిపోయింది మొత్తం అంతే ఇగ మనకు పని తగ్గకుండా అన్ని ఇంటి దగ్గ దగరనే అన్ని అయిపోతున్నాయి అన్నట్టు ఫోన్ లల్ల
అవును
ఏం తిందామన్నా ఏం కొందామనుకున్నా ఏం చేయదలచుకున్నా కూడా మనకు ఆన్లైన్ లో అన్ని అవైలబుల్ ఉన్నాయి
ఆన్లైన్లోనే అవును ప్రతి ఒక్కటి ఆన్లైన్లోనే ఉంది
ఇప్పుడు జనరేషన్ అట్లా అయిపోయిందండి మొత్తం
ఇగ రాను రాను ఇంకెట్లా అయితది ఇప్పుడే ఇట్లా ఉంటే
రాను రాను నింకా బా కష్టమయితది కావచ్చు
అవును బాగాంటే బాగా కష్టం అయితది
కొంచెం నర్సరి ఇప్పుడు మన తాతవాళ్ళు వాళ్ళు చూడు ఎంత గట్టిగా ఉండేదండి
ఇప్పుడే అంత స్ట్రాంగ్ ఎవ్వరు లేరు చిన్న పిల్లలు మనకే అసలు ఒపిక ఉండదు ఇంకా మనం ఫార్టీ ఫిఫ్టీ ఏజ్ వచ్చే వరకు ఉంటాం అన్న గ్యారంటీ కూడా లేదు
లేదు బాగా మందుల తిండి తినుడు అదే మొత్తం అయిపోతుందండి
ఇ స
ఓకే అండి మరి
ఆ సరే అండి బాయ్